హలో
హలో
అమ్మా
ఆ
ఏం చేతాళ్ళు మంచిగున్నారా
ఆ మంచిగనె ఉన్నాం నాన్న మీరేం చేతాళ్ళు
ఏముంది ఏం లేదు
మ్మ్ పిల్లలు బాగున్నరా
మ్మ్
మ్మ్ బడి పో బడికి పోతాన్రా మంచిగా పిల్లయ్య ఎట్లున్నాడు పిల్లయ్య
మంచిగె ఉన్నాను
ఆ ప్రిన్సి పోతాందా మంచిగా అల్లర్ జెత్తాందా
మంచిగనే ఉన్నది
ఆ
ఏమ్ అల్లరి జెతలేదు ఏం లే అయనింకా రాలేదు
ఆ
రొట్టెల్ చేద్దామని చేసినా మంచిగొత్తలేవు
ఎందుకు ఎట్లా ఎట్లా చెత్తానావ్ మరి
ఏ నువ్వు చేసినట్టే చేసిన అవే నీళ్ళు గిట్లా పోసి చేసినా గాని ఎందుకో మొత్తం ఇట్లా మంచిగొత్తలేవ్ పెనం మీదెయడానికి
ఆ కొద్దిగా నీళ్లు వేడి నీళ్లు
ఆ వేడి నీళ్ళె ఏసినా అలా కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఉప్పు ఏసిన
ఉమ్
రెండు కవర్లు ఏసి మెత్తగా మంచిగా పిండి మెత్తగ పిసికి చేసినా కానీ పెన్నం మీద ఎత్తంటే ఇరిగిపోతాన్నాయ్
మఉమ్ అలా ఆయిల్ బోసుడు అద్ ఇరుగుతానట్టున్నది పిం ఆ పిండిలో పోయొద్దు
ఉమ్
పిండిలొ పోసెసరిక అట్లైతాన్ది
మరి ఎట్లా
ఏ వేడినీళ్లు మ ఆ వాటర్ మరుగుతానప్పుడు అలా పోయ్యాలె కొంచెం ఒక పావిడంతా పోసి అలనే కొద్దిగా ఉప్పేసి వేడి నీళ్లు బాగా మసులుతనప్పుడు పిండిలో పోయాలి
ఉమ్
అట్లయితే మంచిగొత్తయ్
ఉమ్ హ్మ్మ్ ఏ పిడిడైనా అట్లనే వత్తయ జొన్న పిం అయినా మన బియ్య పిండైయినా కూడా
ఆ అట్నేవత్తయ్ బియ్యాం పిండైనా జొన్న పిండైనా మంచిగా సాగుతాది రొట్టె
హ్మ్మ్
అ
అయితే నేను పిండిలా పోసిన కొంచెం
ఆ పిండిలో పోయదు వాటర్లో పోయ్యాలే
ఉమ్ హ్మ్మ్
ఎప్పుడైనా వాటర్లోనే పోసై
ఉమ్ అందుకే కొంచం ఇంగా మంచిగా రాలేదు ఒకటి రెండు మంచిగా వచ్చింది ఇంకా బయట కూర్చున్నామ్ వాళ్ళు కూర్చున్నా టీవీ పెట్టినా పిల్లలు టీవీ చుత్తలు హోమ్వర్క్ వేసుకున్నారు
ఆ మీ అత్త మగత్లి ఏం చెత్తంది మీ అత్తమ్మ చెయ్యదా రొట్టి తను చెప్పదా
ఇంగా ఆమె పొద్దున్నాక పనికి పోయి వస్తుది ఇంకాఆమెని చేయమంటే
ఆ
ఇంక అన్నా అనుకుంటారు కదా అనేసి
అంతే అంతే అట్నే చేయాలా హుమ్ నువ్వే చేయాలా గామే పొద్దాక పోయి చేయాలంటే చెయలేదు
హుమ్ మీరేం చెత్తల ఏం పని పోతర్రు
మీ మక్కదన్న పీకల్ బకపోతుంది బా
హుమ్ హు మొక్కజన్న పీకలా
హుమ్
అంటే
అంటే అవి ఇ పెద్దగా అయినాక దాంట్లో ఒక పువ్వులు ఎక్కువ వతుది
మ్
ఆ దాని మీద పూను రోజు ఇలా వీకొస్తతే మళ్ళా రేపు కొన్ని వతాయ్ మగవాటి నుసార ఆడవాటి విదియాలి
మ్ ఎందుకు ఆడ ఆడివాటిని
ఆ మొగై పోయి ఫూల్ పూసి మగై ఫూల్ పూసి వచి మంచిగా వాటి మీద పారుతది పారినక ఈ కంకి వస్తుంది
మ్
అదే ఆడు మగ పెకినం ఇక్కడ
ఉహు
మంచిగా నే ఊ అంటే పోతా ఉన్నాం ఇంకా నాలుగు రోజలుకు మళ్ళా కంకులు ఇరచడం ఉంటయి ఇప్పుడు ఇగ తికపోతే ఆ
హ్మ్ హు ఇవి వి వయినా ఇవి ఇట్లే ఈ పీకలు పీకులు అంటే ఈ ఇట్లా చేసినాంకనే కంకులు అయితాయి అన్నట్ట
ఆ మళ్ళా కంకులు అయితాయి
హ్మ్ హు ఇక్కడ వంద రోజుల పనికి పోతాళ్ళు
హ్మ్ హు రోజు ఎంత పడతాయి ఆడ వంద రోజుల పనికి పోతే
ఏమో మరి ఎంత పడతయో అన్నీ ఒక్క సారే పడతయట ఒక నేల రోజులు పోతారు కదా నే రోజులు పోయినాంకా అన్నీ ఒక్కసారే పడితయట కానీ ఇక రోజు రోజు ఎంత పడ్డాయి వాళ్ళకి తెల్వదు అట
హ్మ్ హు అంతే ఒకటేసారి పడతాయి వర్సన నాలుగు అయిదు పడతాయి
మ్మ్ వదిన వాళ్ళు గిట్ల పోతాళ్ళ వదిన వాళ్ళు
ఆ పోతాండ్లు అందరు పోతాండ్రు మంచిగానే ఉన్నారు అందరూ మన్న వాళ్ళ అవ్వ గారి ఇంటికి పోయింది
హుమ్
పోయింది
హ్మ్ హు అవున
హుమ్
వంట చేసినవా మరి
ఆ చేశ్న నాన్న
ఏం కూర చేశినావ్
టమాట కోలు వెజ్జి
హు హుమ్ హాస్పిటల్ పోతాన అంటది కదా పోతాలా
ఆ పోతానన్నానా ఎల్లుండి పోదామనుకుంటన మీరు వస్తరా పిల్లల్ని తీసుకొత్త అంటివి
ఎమో సూడాలి
ఆ మంచిగా ఉండడా అదే మొన్నా కొదిగా జ్వరం వచ్చిందంటివి కదా
ఆ మంచిగే ఉన్నాడు
సెల్లెను తీసుకపోతన్న ఎల్లుండి
హుమ్ హు
నువ్ ఒకసారి రారదు
హు హు సూత్త
హుమ్
మొన్నయి అక్కడ పట్నాలు పట్ నాలా ఎత్తలేేమో వాళ్ళు పోయినావా అక్కడికి
ఆ పోయినావా
మంచి జరిగిందా పండుగ
ఆ మంచిగానే జరిగింది ఇక పట్టణాలు బాగానే ఒగ్గొళ్ళు వచ్చిండ్రు కథ చెప్పిండ్రు మూడు రోజులు మ్మ్
ఏమేం చేసిళ్ళు ఆడ ఏమేం చెప్తారు పట్టణాల కాడ
పట్టనాాల కాడ మంచిగా కలర్లు ఇట్లా తెచ్చి దేవుని పజ్రం చేయించుతారు ఇట్లా ఇగ్రహాలు చేయించి వేరె కోపం ఆ పెట్టలక్క చేయించి
మ్మ్
ఎ వోగోల్ వత్తరు ఆయన్ని చేయించినాంక్ మళ్ళ వేరేటోళ్ళ ఇంటికి వోయ్ జో గడ్కొచ్చి
ఉం
పెండ్లి మన ఇంటికాడ పెళ్డ్లి ఎట్ల చెత్తారు ఇగ అట్లనే ఆ పుస్తమేటలకు పోతారు బాశింగాలకు పోతారు
ఉమ్ ఇగ మొత్తం దేవుని పెళ్లి చేసినట్టే
తే అప్పు తెచ్చి మళ్ళా అన్ని రంగులు ద్ద కలర్లు తెచ్చి పట్నం లెక్క గీసి
హుమ్
ఆ పట్నంలో దేవుని తెచ్చి ఆ పట్నంలో పెట్టి కథ చెప్తారు
ఉ హుం
కత చెప్పినాక మళ్ళా అయన్నీ తీసుకవోయ్ మళ్ళా గడ్డ ఎక్కిస్తారు
హ గద్దె అంటే ఇంట్ ఇంట్లో దేవుని రూమ్ లో పెడతారా మళ్ళా దేవుని తీసుకపోయి
ఆ ఆ ఇంట్లా దేను రూముంలో టీ ఈమల్ల కొద్దిగ్ దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా
ఆ
ఆ దేవుడు వచ్చిన వాళ్ళు అందరికి పసవం కో వెట్ అది పట్నం ఆ ఆ ఆ అట్లా ఊగుతార్ ఇగ
ఉమ్ హం అ దేవు దేవుడు ఉందంట
దేవుడు ఉగుడే
ఉమ్
మళ్ళా ఏటని తెచ్చి ఎల్లమ్మకు మళ్ళా ఎల్లమ్మకు ఆపాకు తెచ్చి పాప్ అక్కడ పండపెట్టిమండ వ
మేఘనా
ఆ
పండుకుంటదా మరి అట్లా వండుకోబెడితే మేక ఉడకదా అటు ఇటు
ఊరుకది దేవుని మయమ కదా అట్నే పడుకొని ఉంటుంది
ఉ హు
ఇ వాళ్ళ మళ్ళా మేకమ్ అనిపిస్తతేనే వా ఒత్తది
ఉమ్
ఒర్రీ లెత్తది లేచనంక అ జర్ధ వాటి
దడిత వాటిడా అంట గోస్ అప్పుడు గదే ఇకమేక్ జం గొతార ఉ
బోత్త
ఆహ
మళ కాళు కాలు అ ఆ వచ్చి అందరు వచ్చి మళ్ళి నాల్ పిచ్
ఆహ
మా నాన్న చక్కగ వీళ్ళందరూ వచ్చారు
ఆ హమ్ బట్టల్ తీస్ ఎక్కువనా మరి వాళ్ళలకు డబ్బులు పెట్టినావా
బట్టలు తీసుకుపోయినా
ఆహా
బట్టలు తీసుకుపోయినా అందరికి వాళ్ళ ముగ్గురికి తల్లి ముగ్గురి తీసుకుపోయినా బట్టలు
ఆహ
నువ్వే రాలేదంట అంది ఇకే
ఇంక పిల్లలు స్కూల్ పోతారు కదా మళ్ళీ ఆయన కొంచెం వెళ్తూ
ఆ
మంచిగా ఉంటలేదు కదా అనేసి రాలేదుక మేము
ఆ రాలేదు రాలేదు అంటాను
ఉ ఒక్క రోజు స్కూల్ ద అప్పితే ఇక మళా తెల్లారు గోమంటారు ఏడుత్తారు యవక్కరోజ్ అనక్ ఇక్కడ రెండు రోజులు అయితది మళ్ళా ఇ ఎప్పుడు రాలేదని వాళ్ళు ఉండమంటారు మళ్ళీ ఆడుంట ఆడ ఒక్కరోజుయితది రెండు రోజులు స్కూల్ తప్ప ఇచ్చినట్టు అయితది ఇక ఎందుకులే అని ఇక ఎప్పుడన్నా మళ హాలిడేస్ వచ్చినప్పుడు వత్తం లే అని చెప్ ప్పినమే ఇక
ఫోన్ చేేసింద అక్క
ఆ తిన్నారమరి
తింలేదు నాన్న
ఇలా ఎటు పోనావు మరి
ఇీలా కరువుపనికి పోయినం
ఆహ
ఇ కలిపి కూడాయిపోయింది నిన్ననే
ఆ
ఇలా అందలో మల్ కరవుపని మీ
అహ
ఇగ మళ్ళా అయితే ఇక కరువు పనికి ఇంకా పది రోజుల దాంకా పోతాం
హ్మ్
మ్మ్
మ్మ్ ఆ
ఆ ఇంకా మీ ఊక్కడ ఓ ఇట్లా పని లేదా పీకల పీకులు ఇట్లా
ఊహు ఇక్కడ పీకాలు అట్లే ఏం లేదు వే ఒక క రూపానికే పోతారుా నా ప్లేస్ లో ఎవరున్నా ఇట్లా ఏ వేలు కాలుపు తీసినం కాలుపులు కానీ ఆ గి పీకలు వీకుడు గిట్ల లేదు ఇటు సైడు కా రూపానికే పోతాలు మ్
మాకాన్న ఎక్కువ వేసింది ఇక్కడ ఏయ్లా
ఊహు
అలో
హలో
సరే అమ్మ నేను పిల్లలకి అన్నంపెడతా తర్వాత జేత్త మల్లి
ఆ సరే నానా
ఉంటాను
ఆ అవును